హలో ఆ మేడమ్ వినిపిస్తుందా
మీక్లియర్గా ఉందా మేడమ్
ఆ క్లియర్గనే ఉంది మేడమ్
బాగున్నారా మేడమ్
ఆ బాగున్నా మేడమ్ బాగున్నారా మీరు
ఆ బాగున్నా మేడమ్ ఏం చేస్తురు మేడమ్ తిన్ ఖాళీ మేడమ్ ఊర్ కనే కూర్చున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినం, ఇక్కడ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం మేడమ్ అంతే.
అవునా ఎక్కడ మేడమ్ సిటీయా విలేజా అమ్మవాళ్ళది
మాది విలేజే మేడం అమ్మవాళ్ళది విలేజే మేడమ్ అవును మేడమ్ మేం మీది మేడమ్
మాది సిటీ మేడమ్
మ్మ్ ఎట్ల అనిపిస్తది మేడం
మేమా మేడమ్ ఏం లేదు మేడమ్ వ్యవసాయమే చేస్తం మేడమ్
హవునా
ఉమ్ అమ్మ వాళ్ళు గిట్లా వ్యవసాయమే చేస్తారు మేడమ్
ఆహ
మీకు ఎట్లా అనిపిస్తది మేడం సిటీ వాతావరణం
సిటీ వా తావరణం బాగుంటది మేడం సిటీలో ఉన్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ విలేజెస్ కి వచ్చి ఉండడాని కి అంటే మాకు సిస్టర్స్ వాళ్ళు ఇట్లా విలేజ్ లోనే ఉంటరు మేడమ్
హా
ఎపుడైనా వచ్చి వాళ్ళ అకేషన్స్ కి గాని ఫంక్షన్స్ గానీ వచ్చి ఉండాలంటే కొంచెం ఎంతైనా ఇబ్బంది అవు తది మేడమ్ ఇబ్బంది అనిపిస్తది
ఉమ్ వాళ్ళకి అక అక్కడ వాతావరణం అలవాటు అయిపోయి ఇక్కడ వాతావరణం ఉండాలంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తది
ఆ అవును మేడమ్ సిటీలో ఉన్న వాళ్ళు అదే పల్లెటూరులో ఉన్నవాళ్ళు సిటీలో ఉండగలుగుతారు పలటూరిలో ఉండ మీ రెండు ఇంటికి అడ్జస్ట్ అవుతారు
ఏది కొంచం కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పెడతారు మేడం పల్లెటూరులో ఉన్న వాళ్ళు సిటీకి వెళ్ళిసి కొన్ని రోజులు ఆ పొల్యూషన్ సౌండ్ కి ఆ వెహికల్ సౌండ్స్ కి సన్సెట్ సరిగలేక గాలికి అంతా ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు ఊరిక అనుకుంటాం ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము మాకు మంచి ఉంటది వా వాతావరణం చల్ల ఉంటది ఇక్కడ అంత వేడి వేడి ఉంది అసలు ఏం తెలియట్లేదు టైం తెలవట్లేదు మాకైతే ఊర్లలో కొంచెం మంచి కూర్చుొని మాట్లాడుకు కుంటాం మేము అందరం ఆ ఒకరింటికి ఒకరు వెళ్తాం ఆ ఒకరింటికి ఒకరు వెళ్తాం మంచి అనిపిస్తది ఇక్కడ ఎవరు బిజీ వాళ్ళది ఎవరి డ్యూటీస్ వాళ్ళది అన్న ఫీలింగ్ వస్తది
ఫీలింగ్ ఉంటది అవును మెడా సిటీ లో అంతే మెడా సిటీ లై సిటీలో ఉంటే అలాగే అనిపిస్తా ఉంటది
ఆ మళ్ళీ ఏమనిపిస్తుంది ఇంకా మనకు కూడా ఏదో ఒక డ్యూటీ ఏదో ఒక బిజీ షెడ్యూల్ దొరికే అంత వరకు ఆ అట్లా అనిపిస్తది మనకి కూడా ఒక బి ఒక బిజీ షెడ్యూల్ దొరికిన తర్వాత మన కూడా అలవాటు అయిపోతది కానీ పల్లెటూర్ వాతావరణమే బెటర్ మేడమ్ ఎన్ని ఇటికైనా ఎందుకంటే
ఇక్కడ అక్కడ ఏముంది మడం ఊరికే ఫ్యాన్స్ కూలర్స్ అనే అవి ఇవి ఏంటి ఇంకా అదే గాని ఇంకా బయట అంటే
హమ్
గాలి మంచి స్వచ్ఛమైన స్వచ్ఛమైన గాలి బీ లేరు అదే కలుషితమైన గాలి అంతా అదే పొల్యషన్ అంట పొల్యూషన్ గా ఉండే అంత అదే కదా ఎక్కడ చూసిన వాటరు అంటే డ్రైనేజెస్ అవి ఇవి స్మెల్ అంత సిటీలో ఇక్కడ అయితే ఇంకా పలటూరులో ఎక్కడ అక్కడ డ్రై అయిపోతే వాటికి అంత ఫ్రెష్ ఉంటది
ఉమ్ ఫ్రెష్ అవును మేడం ఫ్రెష్ ఉంటది మేడం మళ్ళీ మనం కూడా చుట్టుపక్కల కూడా మనకు కూడా ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు మనకు తెలియని విషయాలు చెప్తారు పిల్లలు చూసుకోవడాన్ని కైనా మనకు కూడా కొంచెం హెల్ప ఫుల్ అంటే పని చేయడానికైనా సహాయం చేయడానికైనా పెద్దలు ఉంటారు మంచి అనిపిస్తుంది మేడం అక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి
ఇబ్బంద అనిపిస్తది మేడం
ఉమ్ అట్లాంటది మేడం ఆ దానికి దీనికి తేడా అట్లా అనిపిస్తది మేడం
అ
మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం ఇంకా హలో హలో హలో హలో మేడమ్ హలో హలో హలో హలో మేడం హలో